చలో
ఎలా ఉన్నారు
బాగున్న మీరేలా ఉన్నారు
నేను కూడ బాగానే ఉన్నా
ఏం చేస్తున్నారు
ఇప్పుడే తిన్నా నువ్వు
నే ఇంకా తిన్లేదు
ఎందుకు
మా పిన్ని వాళ్ళ ఇంట్లో భోజనాలు ఉన్నాయ్ నేను అక్కడికి పోలేదిగా మమ్మీ వాళ్ళ క్కడిగిపోఇంద్ లేదు నాకు పోవాలన్ లేదు
ఆ మరి ఎం తింటావు
ఆ తెలిదు
హ
అదే అర్ధం కావా
కాలేజ్ వెళ్తున్నావా
ఆ పోతున్నా
ఢేలీ
డైలీ
ఓ మై గడ్
నువు ఎందుకు వస్తలే్ కాలేజ్కిి
బట్గానే ఇష్టంకా వాట్లే
చాలా నమ్మక ద్రోహం చేసావు కాలేజీకిి వస్తా అని చెప్పావు
అ ఎగ్జామ్ అప్పుడు వచ్చిన కదా
బట్ అది అంత సాటిస్ఫాక్షన్ లేకుండే
ఆ మీరైతే బిజీ ఉన్నారు ఎగ్జామ్ రాయడంలో
ఎగ్జామ్ రాయడంలో బిజీ లేకుండే చీటింగ్ చేయడంలో బిజీ ఉండే
ఓ ఉండని మీఅన్నీ వచ్చు నాకు తెలుసు
థ్యాంక్ యూ అవును అందుకే నాకు చాలా ఎక్కువ వచ్చినాయి నీకు కంటే చెప్పు ఇది చెప్పు నదట్స్ నట్ టాలెట్ దట్స్ షీట్ కోడింగ్
ఓ మై గగాడ్
ఎస్
కోడ్స్ రాస్తున్నావా
అరే అదొక్కటి ఉన్నది ధీమక్ కరణ్
అవువు ఆ ఇద్దరు స్టార్ట్ చేసింది ముస్లింమా ఇంకా పక్క ఆ మేము ముగ్గురమే ఉండిపోతా లాస్ట్ లో
ఆ ఎప్పటికి మనం
ఇంకా అసైన్మెంట్స్ అవి రాయావు కదా
అసైన్మెంట్ కూడా రాసిందయమ తెలుగు అయిపోయిందయమది
మా ద మేము రామ్ కదా
రాయాం అసైన్మెంట్ రాయం ఆ రికార్డ్స్ ఓల్డ్ రికార్డ్స్ ఏదో ఒకటి పేరు రాసి పెట్టేస్తా లాస్ట్ లో లేకపోతే ఎగ్జామ్ తర్వాత కదా మొత్తం ఫ్రీ అయినాక టైమ్ ఉ ఉంటే చూద్దాం
ఎగజామ్ తర్వాత ప్రాక్టికల్ ఎగజామ్
అవును
అచ్చా
ఇప్పుడు కాదు
ఉమ్
ఇంగా అప్పుడు చూడాలే ఇంకా నువ్వేమనుకుం టున్నవ రాద్దాం అనుకుంటున్నావ లేదా
మ్
అసైన్మెంట్స్
అహా మీ మీరు ఏం చేస్తుర్రో అదే నేను ఫాలో చేస్ స్తా
బెస్ట్ ఫ్రెండ్స్
యా
ఎస్
ఆళ్లు ఇద్దరు ఎగ్జామినేషన్ ఫీజు కట్టేసిండ్రు
ఎప్పుడు చెప్పిండ్రు
ఒక్కసారి హోల్డ్ లో ఉండు కాల్ వస్తుంది నా
ఓకే నాకు తెలియనే తెలువదు వాళ్లు అసల్ ఆ ఫీస్ కట్టిన్రు అని నేనైతే ఇవాళ మేము పోయినాం కదా అయితే నాకు తోటి చెప్పలేదు కట్టినా అని తను కట్టలేదనే చెప్పింది నేను కూడా పట్ట్కపోయిన పైసలు కడదామని కానీ ఇక కట్టలేదు నీకు ఎవరు చెప్పిండ్రు పైసలు కట్టిన్రు అని ఆ బక్కటి పిల్ల ఇంకా ఆ ముస్లిం అమ్మాయ చెప్పిందా లేకపోతే ఇంకెవరైనా చెప్పిండ్రా నీకు కాల్ చేసి చెప్పిందా లేకపోతే మెసేజ్ లో చెప్పిందా హలో హలో హలో వినిపిస్తుందా హలో హలో ఏం చేస్తున్నావ్ హలో సిగ్నల్ రావట్లేదు హలో హలో వినిపిస్తుందా హలో
హలో హలో
హలో వినిపిస్
ఆ వినిపిస్తుంది
సో సిగ్నల్ రాలేదా ఓకే
ఆ ఆల్ ఇద్దరు కట్టేస్తుందని నెన్ అనుకున్నా వాళ్లతోనే కట్టుపిస్తా కానీ వాళ్లు కాలేజ్ కి పో పోదు
నీకెప్పుడు చెప్పిండ్రు
మ్ కొన్నిసేపు తర్వాతనే
అవునా అసలు నాకు తెలవకుండి వాళ్లు అసలు వాళ్లు ఎప్పుడు కట్టిండ్రు
ఇగ ఈ రోజు మునవర్ కట్ట కట్టింది ఇంకా ఈ ముందు రోజు హర్షిత ముందే కట్టేసింది
అవునా
హ్మ
అవునవునా ఏమ అన్నది నేను ఫోర్ మంత్స్ కి బస్ ఫీజు కట్టినా అని కానీ తను చెప్పలేదు పైసలు కట్టేటప్పుడు ఫీస్ కదా యా నేను ఇవాళ మెసేజ్ పెట్టి తెచ్చిన పైసలు
హ్మ్మ్
అరేరే నేను ఇంకా ఒక ఆయమ్మకి కాల్ చేసిన ఆయమ చెప్ పింది ఆ నేను సాటర్డే ఇక్కడికి వస్తా
హ్మ్మ్
అయితే నేను అనుకున్నా ఇంకా మండే కడతా నేను ఫీస్
నేను కూడా తర్వా అప్పుడే కడతా మరి
అవు మండే ఇట్లా మనదే ఫస్ట్ రూమ్ గదా మనల్నే ఫస్ట్ పిలుస్తారు ట్యూస్డే లాస్ట్ డే
చూస్తా మరి ఆ ఫస్ట్ ఫట్ ఇయర్ పిల్ల ఎప్పుడు కాలేజ్ పోతది అప్పుడు అనా ఎక్జామినేషన్ ఫీస్ ఫామ్ పంపిస్తా ఒక ముస్లిం అమ్మాయి నేతో ఎవరైనా కాలేజ్కి వెళ్తే తీసుకోమను ఎవరు కాలేజ్కి వెళ్ళకపోతే ఆ అమ్మాయి చెల్లిని తీసుకున్నాను
ఓకే అంట్ర ఈ ఇంకొక లైమా లావుగాంటది చూడు మనకు కాలేజ్ లో క్లాస్ లో ఫస్ట్ బెంచ్ లో కూర్చుంటది ఈజ్ గౌ ఆయమా కుడిఇయోచ్చు గదను
ఆహా హా ఇస్తా ఇస్తా
అయమాకి అన్ని ఇవ్వు లేకపోతే వీళ్ళు చెప్పిన రా కాలేజ్కి రాను అని గా
రాను అని అంటుంది రేపు వీళ్ళిద్దరు స్కూల్కి పోతారు ఆ ముస్లిం అమ్మాయి ఫాదర్ హైదరాబాద్ లో వెళ్ళింది సో ఆ అమ్మాయి పోయి ఆ యాన్యువల్ డే పని చూసుకుంటాది
ఓకే
హ్మ్మ్
ఇంకా నేను కూడా అప్పుడే కడుతు
తర్వాత రామ్ నవమి
అవును
తర్వాత ఒక్కరోజు మీరే హాలిడే తీసుకుంటారు
అవును మళ్ళీ ట్వంటీ నైన్త్ వాళ్ళది యాన్యువల్ డే ఉన్నది
ట్వంటీ నైన్ ఎప్పుడు వస్తుంది డే
సండే ఉంది ఓకే అయితే ఇవాళ మేము ఏం చేసినం తెలుసా
హ్మ్మ్
ఆవ్ ఇవాళ కాలేజ్ లో బస్ లో ఫుల్ ఎంజాయ్ చేసాం
అచ్చా
వాళ్ళ నువ్వు ఎట్లా ఎంజాయ్ చేసినవు
నేను
హ్మ్మ్
నాకు బోర్ కొడుతుంది ఇంట్లో
బస్ లో లాస్ట్ సీట్ లో కూర్చున్నామ అయితే ఫుల్ పైకి ఎత్తేసింది రోలర్ కోస్టర్ రైడ్ అయింది ఫ్రీ బాయిస్ లేకుండే
హ్మ్
ట్రిప్ల్ వచ్చిడి బాయస్
మ్మ్ హ్మ్
ఇంకా నువ్వు ఇప్పుడు చేపతోట తిన్నావా
ఎస్ నూరా మా ఇంటి తినిపిస్తా
నువ్ మీ ఇంటికి వచ్చినప్పుడు చికెన్ పెడుతుందమో ఈసారి చప పెట్టు ఓకే
సరే అమ్మా
ఫిష్ ఫై తినిపియు
ఆ ఒక్క నెంబర్ కిరా ఇక్కడ కాదు
ఇక్కడ కాదు నేను ఇక్కడికే వస్తా
నా బుక్స్ ఇవ్వడం ఇవ్వడానికి అక్కడే రావాలి
ఓకే అప్పుడు తినిపిస్తావా
ఆ
ఓకే థ్యాంక్ యూ బాయ్